హలో
లో
హలో హాయ్ అండి
హలో
హలో
ఆ
బావున్నారా హ ఆ వినిపిస్తుందండి బ మీకు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుంది వినిపిస్తుంది
ఆ ఆ తిన్నారా అండి
బావున్నా
ఆ బావున్నామండి
నం మీరు దినరా
ఆ తిన్నామండి ఏమ్ వంట చేసారు తిన్నాము.
ఆహా ఏంవండారు, వంట చేసారు. ఓకే ఓకే ఏం వంట చేసారా? మీరే చేసారా?
ఆ మేమే చేస్తామండి. చేసాను. ఎగ్
ఎగ్ కర్రీ వం డారా హ్ మేము దొండకాయ వండామండి.
ఆహా పాప పడుకుందా అండి.
లేదు లేదు ఆడుకుంటున్నది.
ఆహా
హుహ్ ఆ మా పెద్ద పాప స్కూల్ కెళ్పోయింది. రోజెల్లీ నేనే డ్రాప్ చేశి వస్ తను పాపని
ఆహా ఏ క్లాస్ అండి ఇప్పుడు.
నర్సరీ అండి ఇప్పుడు ఇగా ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపో తె ఎల్కెజీ వా ఎల్కెజీ వరకు ఎళ్తది. హ్ మీ బాబు వెళ్తుండా స్కూ కూల్కి
ఆ వెలుతుండండి.
ఆ నీకు ఇద్దరు బాబులే కదా.
అవునండి హ్ పెద్ద బాబును మేము ఎల్కేజీలో వేస్ స్తామండి.
ఆహా అవును. ఆ ఓకే చిన్నబాబుకి ఎన్ని ఇయర్స్. అండి.
చిన్నబాబుకి వనండ్ హాఫ్ ఇయర్ అండి.
వన్ అండ్ హాఫ్ ఇయరా నెక్స్ట్ సమ్మర్ పంపించేస్తారా ఇగా హ్మ్. హ్
ఆ మీ పాప కండి.
మా పాపాకి ఫిప్టీన్ మంత్స్.
ఫిఫ్టీన్ మంత్స్ హ్మ్మ్
ఎల్లుండి వస్తాయి సిక్స్టీన్ పడతాయి
ఆహ నెక్స్ట్ మీరు కూడా పంపిస్తారు ఇక
పంపించాలి బాబో
తట్టుకోలేము పిల్లల తోటి ఇంటికాడా వాళ్ళని భరించ చాలా కష్టం ఏదైనా వర్క్ చేసుకున్నా న ఏమే కాగాని వాళ్ళతో వేయగలేం
తేగలేము
హ
ఇటీయవ ఇంకేం చేస్తున్నావు ఆ అంత వరకు మేము మైబాద్ లోచ్చి మా ఇక్కడ మేము రూమ్ తీసుకున్నామండి
ఆహా మీరు సపరేట్ ఉంటారు కదా
ఆ మే సపరేట్ గా ఉంటున్నాం ఇక్కడ
ఉహు అక్కడ బాగుంద ఇక్కడ బాగుందండి మీకు
ఉయ్యా మాక్సిమం అయ అక్కడ బాగుంటే ఇక్కడ బాగుంటది ఇక్కడ అడ్జస్ట్ అవ్వాలి కదా ఎట్లా అక్కడ కూడా అడ్జస్ట్మెంటే కానీ ఎంతైనా తప్పనిది కదా సిచ్యువేషన్స్ హ్మ్
కానీ ఇక్కడ హెల్ప్ చేద్దడానికి అత్తయ్యమ మామమ్య వాళ్ళు ఉంటారు
ఇక్కడ ఉంటే ఇక పిల్లలు మంచిగా పెరుగుతారని అనిపియచు గానీ
ఆ కానీ ఫ్రీడమ్ మాత్రం అక్కడుంటేనే
ఆ అపోస్ అపోస్ కొంచం ఆ డిపెండెంట్ గా అనిపించదు ఇండిపెండెంట్ గా ఉండం మనది మన ఎం నచ్చినట్టు ఉండోచ్చు అనిపిస్తాది
మ్మ్ మ్మ్ ఇక్కడనేమో భయపడాలి
ఆ కొన్ని కొన్ని కొన్ని సిచ్యుషన్ వాళ్ళో సపోర్టెడ్ గా ఉంటే బాగుండ్ర ఎవరైనా అని అనిపిస్తాది
వర్క్ మనకి ఇష్టం వచ్చినపుడు చేసుకోవచ్చు ఇక్కడుంటే కరెక్ట్ టైమ్ కి ఆ వర్క్ అయి
అయినా ఆ అంతే కదా మనం ఒక ఏం పది నిమిషాల తర్వాత వండుకోవచ్చులే పది నిమిషాల్ తర్వాత తినోచ్చులే అని ఉంటాది కానీ
ఆ ఉండదు కరెక్ట్ టైంకిి లేవాలే వండాలే పెట్టాలే
వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి అన్నిటికి అడ్జస్ట్ అవుతు అయ్ ఆ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు
హ
ఉ ఇట్లా ఆ సైన్స్ చెప్తాడు బయాలజికల్ సైన్స్ హ్మ్ ఇంకా ఏం చేస్తారు మీరు డైలి
ఏముంది ఏమి లే బాబుని చూసుకోవడం ఇంట్లో వర్కు
ఆహా అవునా షాప్ ఆహా ఆహా కుడుతున్నారా
ఆ ఆ ఇంట్లో ఉన్నాయి అవి ఇంట్లోనే ఇంట్లో వరకే ఆ మావి డ్రెస్సెస్ అయినా అవివి చీర ఫాల్స్ కుట్టడం అవి చేస్తా
అవునా హ్మ్ షాపింగ్ కెళ్ళారండి ఈమధ్యన షాపింగ్ కి కెళ్తారా జనరల్గా క్లాత్స్ తీసుకొని కుట్టుకుంటారా
ఆ లేదండి షాపింగ్కి వెళ్తే క్లాత్లు కూడా తీసుకొని కుట్టించుకుంటా ఇష్టం ఇక
ఆహా అవునా హు ఒకవేళ షాపింగ్ అంతా ఎక్కడ చేస్తారండి
ఇక్కడనే మా దగ్గర ఒక సిటీ ఉంటుందండి దగ్గరలో వన్ కిలోమీటర్లో ఆ ఆ సిటీలో వేస్తామండి అక్కడ కాసామని పెద్ద షాపింగ్ మాల్ ఉంటు అది
ఆహా కావాల్సినవన్నీ దొరుకుతదండి పిల్లలకి ఇట్లా మెన్స్ వేరు వేరన్ని దొరుకుతాయా
ఆహ
ఓ ఆహా
మీర వెళ్లారు ఎక్కడికైనా
మా గురి ఇక లోకల్లో కాసం షాపింగ్ మాల్ పడిందండి ఆ ఈ మధ మద్దలా రిజకాన్స్ నడుస్తున్నాయి పెళ్లి సీజన్ అంటే ఎససాగండి ఒక వన్ టూ పేస్ తీసుకొచ్చ ఫునా ప్రసేస్ ఏ జాం అని ఇచ్చండి
పిల్లలకు కూడా తీసుకున్నారా మీరే తీసుకున్నారా
పిల్లలకి తీసుకోవాలండి నా వరకే తీసుకున్నాను పిల్లలకి కూడా తీసుకోవాలి
ఆ ఇప్పుడు ఉగాది ఫెస్టివల్స్ తీసుకుంటున్నారా మళ్ళీ
ఆ
ఫెస్టివల్ వస్తుందిగా అండి మళ్ళీ షాపింగ్ చేస్తున్నారా
లేదండి మొన్న బర్త్డే కి పిల్లలకి చాలానే తీసుకున్న అవే ఉన్నాయి వన్ టైమ్ వేసారు అదో చూస్త
ఆహ మేము గుడా అంత అయినా ఉగాది చిన్న ఫెస్టివల్ గదా నేన్
ఆ ఆ ఇంట్లో వర్క్ చేయాలండి
హ్మ్మ్ ఓన్లీ దసరాకి అయితేనే పెద్దగా ఉంటది కదా ఫెస్టివల్ తీసుకుంటాం షాప్
ఆ ఆ దసరకి తీస్తుంటాం ఎక్కువ
మీరే చేసుకుంటారా అమ్మ వాళ్ళు చేస్తారా షాపింగ్ ఎప్పుడన్న
యా వాళ్ళు ఇగ కొన్ని కొన్ని ఫెస్టివల్స్ ఇస్తారు యా కొన్ని కొన్ని ఇంట్లో వా ఫంక్షన్లలకు ఇస్తారు.
హ్మ్మ్ చాలా వరకు అయితే మనమే చేసుకుంటాం.
ఆ ఆ ఆ ఇంకా అండి
ఎక్కువగా మీరు ఏ కర్రీ చేస్తారండి
ఎక్కువగా మా పెద్ద పాపకి బెండకాయ కూరంటే ఇష్టం ఊకె బెండకాయ అని అడుగుతది వీక్లీ వన్స్ అయినా ఖచ్చితంగా ఉంటది.
ఆహా అయితే బెండకాయ ఎక్కువగా తింటారు హ్మ్మ్ మా పిల్లలు మాత్రం ఊకే పప్పు చారు
మ్మ్
పప్పు చారు అడుగుతారండి ఎక్కువగా
పప్పు చారా
ఉమ్మ్ పప్పుచార్ డూ పెరుగు అవ్వి గావాలె
ఆహా మావోల్లక్ కప్పలు గావాలే బెండకాయ్ కూరల్గావాల్
పెద్దామే ఎక్కువ తింటద్. ఆ చేస్తా నే నేనే చేస్తా ఇంటికాడ వీళ్ళ మందం చేస్తా ఉంటా.
కుంటారా
ఆ చేశి పెడ్తా పావ్ కేజి, ఆఫ్ కేజి అట్ల చేశి పెట్కుంటా. తినిగా ఊ
హలో
ఆ ఆ
ఆహా
మా చిన్న పాప కీ ఊకే ఎప్పుడు తింటూనే ఉండాలి ఆఅ
చేసినప్పుడల్లా ఏమేం చేస్తార అంటున్నా ముర్
ఆ మడుగులు ఏస్ తాను ఆ ఇంకా ఏమన్ స్వీట్స్ బిస్కెట్స్ చేస్తాను స్వీట్ చేస్తా ఆ పనీపూరి ఎసా, పనిపూరి ఎక్కు ఇష్ట పడుతది మా పెద్ద పాప.
ఆహా పానీపూరి ఇంట్లోనే ఏశ్ పెడతారా అండి
ఆ ఇంట్లోనే ఏశ్పెడతానండి
ఉ అంటే ఇప్పుడు రెడీమేడ్గా వస్తున్నాయా ప్యాకెట్స్
ఆహా లే పూరి కూడా నేనే ఏస్తా. నేనే డైక్ట్ చేస్తా పూరి గూడా. ఆ ఆ అహా పప్పుచారు ఏం గాదు. పూరియా మాక్సిమం గో మైదాపిండి, గోధుంపిండి రెండు కలుపుతా, వాటిలో కొంచెం రవ్వ కలుపుతా.
ఆహా పూరీలు పొంగుతాయా అండి బాగనే
ఆ పొంగుతాయండి సేమ్ ఇగ మా మన బయట తిన్నట్టే ఉంటది.
ఆహా ప
చో హాట్ ఆ బటా నీతో ఏస్తా ఆలూ బటాని ఏసీ టా కర్ ఏస్తా, ఇవి పుదీనా తోటి, చింతపండు తోటి, సూప్ జేస్. తాక్ పుదినా సు ఉ ఊ ఆ గ్య వెదర్ ని జూసి చేస్తా మా భా ఫనా ఒక టెన్ దిన్ తింటాది
ఆహా అే పూ ఆ అంతే కదా స్పైసీినెస్ పప్ప నచ్చదు కదండి పిల్లలకి
మనం కూడా వేడి చేసాం అంత స్పైసి అది ఉహు తినలేదు ఆ ఏమన్నా ఆమె ముంచుకుంటే నానబెట్టుకుంటే తింటది ఉమ్ చిన్న పాప ఓన్లీ పూరి తింటది
ఆ ఆ ఓన్లీ పిల్లలుయిే కదా
ఆ ఆఆ
ఆ
ఎంజాయ్ చేస్తారు వాళ్ళు మంచిగా
ఆ ఇంట్లో చేసి పెట్టుకోవడానికి చాలా మంచిదండి
ఏ ఇగ పనిపూర్ లో అస్సలకి బయట తినొద్దు అని డిసైడ్ అయిపోయయి ఇంట్లో నేర్చుకున్నా
ఉ ఉ అవును బయట మొత్తం కలిసితం ప్లస్ వాళ్ళు ఎక్కడ పెట్టినా కూడా అన్ని ఈగలే ఉంటాయి
ఆ ఈగ లు ఉంటాయి రోడ్డు మీద అయి ఉంటది కొంచెం హైజీనిక్ ఎందుకంటే మీకు చే వేసేవి హైజినిక్ గా ఉండవు
అవును మెయిన్ అది
ఆ అట్లా అనేసి మా హస్బెండ్ చాలా పర్టిక్యులర్గా ఉంటాడు పిల్లల ఫుడ్ విషయంలో ఆ
ఉంటే కదా
ఆ అదే అదే ఇగ పిల్లలు ఏడుసున్నారు కాపడు ఆ వాళ్ళకి జరం వాతే వాళ్ళతో పాటు మనకి డబుల్ జ్వరం వస్తుంది ఆ టెన్షన్ కి అది కంట్రోల్
కుంటారా అండి ఇప్పుడు ఒక్కళ్ళ కాబట్టి అక్కడ మీరు
ఇక మాక్సిమం చేసుకుంటాను ఇగ కొంచం ఇంక ఎం అన్న సీరియస్ గా కొంచెం ఫీవర్ తగ్గట్లేదు అని అనుకుంటే మమ్మీ వాళ్ళ ని పిలుస్తా మమ్మీ ఒస్తది ఆ మా అమ్మ గారు వస్తారు కొంచెం హెల్ప్ చేసి పోత మొన్న పాపా ఫీడింగ్ స్టాప్ చేయడానికి పిలిస్తే టెన్ డేస్ ఉండిపోయారు
ఆహా నేను కూడా స్టాప్ చేసినా ఆ ఫైవ్ డేస్ అవుతాంది
ఫైవ్ డేస్ అవుతు తుందా ఆహా ఎన్నిడేస్ బట్టింది బంద చేస్తానికి హౌ ఆహా అవున అవును మీ అత్తయ్యకి ఏమో అయిందన్నారు
ఆ కిడ్నీలో స్టోన్ వచ్చింది
ఉ అవును ఒక్క నిమిషం టెన్ మినిట్స్ అయింది ఇంకో దాంట్లో స్టార్ట్ చేద్దాం ఆ నీను చేయనా ఒక కాల్ కాల్ మిగిలిపోయింది ఆ